హలో
హలో న వినబడుతుంద
ఆ వినబడుతాంది
తనుస్
ఏం లేదు ఇప్పుడె గీక్కడి పోయి వచ్చిన మా ఇంటి పక్కోళ్ల ఇంటికి
ఖాళీ ఏనా రోజంత
ఆ ఇగ రోజంత కాలి ఎ
హ్మ్
ఏమున్నాయి చదివిన సాధువులు కూడ బనికి రాకుండ పోయినాయి
స్టడీ ఏం కంప్లీట్ అయింది
స్టడీ నాది డిగ్రీ కంప్లీట్ అయింది
ఏదన్నా బయట చూసుకో పోయిళ్ళు
ఇక బయట చూసుకున్నా కూడా అందు ఇప్పుడు డిగ్రీ స్కూల్ల్లో కూడా అంత ఎక్కడ పోయి పోవాలన్నా కూడా అప్పుడు మా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కావాలంటారు మళ్ళీ డిగ్రీ కట్టి ఇంకా ఎక్కువ చదివి ఉండాల అంటారు
ఇ ఇప్పుడు ఎన్ని చదివిన వేస్ట్ డిగ్రీ ము మూడు సంవత్సరాలుగానీ అది చేసిన అది వాల్యూవే లేదు
అసలు ఇంకా సెమ్ములోని ఎట్లా మేమైతే ఘోరంగా అసలు కష్టపడి చదివిన దానికి ఫలితమే లేకుండా పోయింది సేమ్ సిస్టం కదా అప్పుడేమో మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని చదివి ఎన్ని ఎన్ని చెసి వేస్ట్ అయింది అక్క డిగ్రీ అంటే డిగ్రీ ఏనాంటే ంటదు
ఇవన్నీ అసలు ఎంత చదివినా ఎన్ని కంప్లీట్ పీజీలు చేసినా ఎటెక్లు బీటెక్లు చేసినా కానీ ఏదిస్తలే జాబ్ ఏమైనా లంచాలు తీసుకుంటాల
విన పడతడ కొంచెం ఆటు పక్క కానీ ఇటు పక్క కన జరు ఆ
ఎన్ని డిగ్రీలు చేసిన ఎంత వేస్ట్ అసలు వాళ్ళు చదివిన చదువుకే కరెక్ట్ జాబే వస్తలేదు
జా వస్తతలే
చదివిన చదువులు వేరు పనిం చేసే జాబులు వేరు
ఆ
నాయిట్ డ్యూటీ ని శిఫ్ట్ వైజా అని డే అండ్ నైట్ డ్యూటీ మ స్ట్రెస్ తోని చేస్తారు
మాస్తుస్తు శ్రేష శ్రేషాస్ సలుమ
ఎన్ని చదువులు చదివినా వేస్ట్ మళ్ళీ సరి అయినా జీతం ఉండదు శాలరీ
సరేనా శాలరీ ఉండేది ఇప్పుడు చదువుకొని ఇంటి దగ్గర ఖాళీగా ఉనేటోళ్ళు ఎంత మంది ఇంకా ఏం జబ రాక దొరకక చాలా చదిైన దానికి అక్కడ వాళ్ళు చేసేదానికి చెట్టు కాక ఎంతో మంది నిరు ఊరు మారి బయట
హ్మ్ నిరుద్యోగులు ఉన్నారు ధర్నా జేతలు
ఉ
ధర్నాలు చేసిన గాని గవర్నమెంట్ సరైన ఉద్యోగాలే ఇస్తలేదు అసలు పోస్టులే ఎత్తలేదు ఒక్క పోస్టు కు వేలాది మంది పోటీ
పోటీ పడతాలు ఆ ఎంత మంది అంటే అసలు ఎంత మంది ఉన్నారు ఎ కూడ అస్ తెలమానము చెప్పలేము అంత మంది ఉన్నారు ఒక్క పోస్ట్ గింత మంది పోటీ పడతారుంటే అసలు ఎంత ఎంత క్లేవర్ ఉండాలి ఎంత స్టడీ ఉ
చదివి ఖాలీ న్న వాళ్ళు ఎంత మంది ఉన్నారో మనకు వాళ్నే అర్థమవుతాంది
ఆ
ఇప్పుడు ఏమైనా ఎక్కువ చదువు టెన్త్ ఇంటర్ అయిపోయినాక, సిస్టమ్ నేర్చుకొని ఏదనా బిజినెస్ స్టార్ట్ చేసు బెటర్ చదివిన చదువుల సర ఆయన గుర్తింపు కూడా ఉండలేదు రోజుల అన్ని లంచాల గా అన్ని లంచాలతోనే నడస్తానాయి
ఆ లంచం తీసుకుంటారు మంచి ఇస్తాలు లాంచం పెటనలా పాసేతే గిం
ఇంతే అవును ఎన్నో ఎంతో మంది పోటీ చేస్తారు
ఉ
ఒక్క పోస్ట్ ఎత్తే వేలాది మంది అసలు వాడు ఒక రెండు వందల మూడు వందల పోస్టులు ఎత్తే అవి వేటికి సరిపోతలేవ్
వేటి జరిపోతలేవు అసలు ఎన్నో ఆశలు వేట్కొన్ రాత్తె అన్ని నిరాశ
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని దేనికైనా ఎంతో పోటీ ప్రపంచం ఉంది చానా పోటీ వడి
ఊ ప్రతి దానికి ఏ జాబు దేనికి దేని పరంగా పోస్టులు వేసినా కూడా ప్రతి దానికి ఫుల్లు మంది పోటీ పడతరు అంతే ఇగ వాళ్ళకు భయపడుకుంటు చేసుడు మళ్ళ సిదివిన దానికి అక్కడ సరిగ్గా సెట్టు కాకపోవుడు
టైమింగ్స్ కూడా
టైమింగ్స్ సేట్టు కాకపోవుడు ఓవర్ టైం వాళ్ళు పెట్టుడు ఊ వాల్యూ అయితే అసలు ఇత్తలేరూ అసలు కొంచం చీప్గా తీసి పడతాల అ
డీ ధర్నాలు చెతారు ఆత్మహత్యలు చేసుకుంటళ ఉద్యోగాల గురించి.
ఉ
ఇంట్లా ఇంత చదువు చదివినో నీకు ఏం చెస్తలేవ అని ఇంక్క వాళ్ళను
ఇంట్లోళ అనుడు ఇట్ల వాళ్లు తిట్టడం వల్ల వాళ్ళు
వాళ్ళు కూడా మనస్తాపాన్ గురైతాలు వాళ్ళు ఆత్మహత్యలు ఎంతో మంది చనిపోతాడు కూడా ఇనకాడతలే
అవును
సరైన ఉద్యోగాలు ఇస్తే చనాా మంది ఎంపిక అయితారు
ఆ
ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ అని దానినికి అని పోతారు.
బేట ఇ జెతంది అటు పో తలు
అది గూడ అసలు ఎంతో ఫీజులు అవి
ఉ
వేలకి వేలు ఫీజులు గట్టి కాలేజోన్ని బాగుజెసుడు తప్ప ఏం లే
ఫీజులు గుడ అసలు ఎట్లా అప్పుడు మనం చదువుకున్నప్పుడు ఎంత ఉండేది టెన్త్ క్లా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్ కి ఎంత ఉంటాది.
చిన్న పిల్లలకి గుడ ముప్పై వేలు ఇరవై వేళ్ళు అ వల్ళ బ్యాగుల బరువులు గు డా ఓవర్ గ
ఆ ఎట్లనో ఏమో అసలు వీళ్ళ చదువుల సరికీ ఒ ఒక కొంతమంది అయితే భూములు గుడా అమ్మి చదిపిస్తాంలు అయినా కూడా వాళ్ళకు.
తల్లు బిజినెస్లు ఏమైన్నా ఉన్నా తాకట్టు వెట్టి వాళ్ళను
చదిపిస్తాము ఉ వెనుక ఆతలేరు గాని ఇకడ జాబు రాకపోయేసరికి వాళ్ళు మాస్
వాళ్ళు చదివిన చదువులు దేనికి పనికి రాకుండా అయితనై. చదివి కాంపిటీట్ ఎగ్జామ్షులు రాశి ఆ రాకపోవడం వల్నా వ్యవ్ సాయం చేసుకుంటాలు ఏదన్నా ఓన్ గా బిజినెస్ పెట్టుకుంటళ్ళు
చాలా వరకయితే సరి అయిన ఉద్యోగం లేక చాల మం వ్యవసాయము ఇంటి దగ్గర ఏదన్నా బిజినెస్ వెట్టుకోవడమా లేకపోతే ఖాళీ గూడ ఖాళీగా గూడ ఉంటాలు కొంతమంది పీజీ లు జేసీ ఎంబిఏలు జేసీ
ఇంటొళ్ళతోని మాటలు పాపం వాళ్ళు ఏదన్నా జాబ్ బడుతుదేమో ఏదన్నా జావుకుందాం అన్నట్టు వాళ్ళు
ఎవరికైనా ఉంటది గదా తల్లిదండ్రులకు చదిపిచ్చి ఇప్పుడు మా మంచిగ డబ్బులు వెట్టి సంపాయించి ఆ ఇంటి దగ్గర ఖాళీగా ఉండేసరి వాళ్ళక్ గూడా బాధ అనిపిస్తుంది గదా తల్లిదండ్రులకు గూడ బాధ అ పి ఇంతగానాయిి అయితే కళగి ఇంటి దగ్గర ఉంటాడు కదా అనేసి ఎవ్వరికి అే నా అట్లానే అనిపిించతే ఎంక ఇప్పుడు జనరేన్ న్ అయితే పిల్లల్ని పెద్ద పెద్ద స్కూలలా ప్రైవేట్ స్కూల్లా చేర్పిస్తాల అక్కడ ఆ ఫీజులు కట్టడానికి భూములు అమ్ముకుంటారును
అవును కాన్వెంట్ స్కూల్ అని ప్రతి చిన్నదానికి ఫీజులే
రాత్రి చిన్నదానికి పిజ్జా వ్యాన్ పిజ్జా అని యూనిఫామ్ ఫీజ అని స్కూల్ బుక్స్ కూడా వాళ్ళ ఇచ్చి ఐడి కార్డ్ ఇచ్చి మస్తు డబ్బ ముుందబుతాలు
అంత డబ్బులు పెట్టి చవిపి వచ్చిన వాళ్ళకి ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది లేదు పెద్ద వెరిినంగా ఇప్పుడు ఉన్న లేదే పోటీ ప్రపంచం
ఆ
పోటీలో కూడా ఎవ్వరుకో ఒకక్కరికి వస్తాను అది మనం ఎంత చదివినా ఎంత చేసినా వేస్ట్ అ బా అబవి కూడా లంచాల తని ఇ చె ఒకిట్లా మూడు నాలుగు ఉద్యోగాలు ఉన్నళ్ళు ఉన్నారు
ఆ లంచాలతోనే ఉన్నావు తీసుకున్న వాళ్ళు ఉన్నారు
నలకి ఎన్నంత
లేేని వాళ్ళకి ఏం లేదు ఈ ప్రైవేట్ స్ స్కూల్ పంపించే బాలు స్కూల్ పిల్లల్ని ఇంకా గవర్నమెంట్ స్కూల్ పంపించడం చాలా బెటర్
అవును ఇప్పుడు ఫీజులు లంచాలు
ఫీజులె గోరంగా పెరుగుపోతానాయి ఆ వాళ్ వాళ్ళు జాబ్ చేసినప్పటికి వచ్చింది మొత్తం ఇప్పుడు వాళ్ళ పెట్టిన దానికి ఇంకా అబా ఇప్పుడ ఎక్కువై వాళ్ళ సంపాదించింది కూడా మళ్ళ అంత ఆతదోరాదో వాళ్ళకి పెట్టిన అంత అట్లా పెరుగుతానాయి ఫీజులు అంత తీసుకుంటాండ్రు ఈ ప్రైవేట్ స్కూల్ యజమాన్యం కాలేజీలు స్కూళ్ళు
ఉ
కాలేజ్ అయితే ఇంకా లక్ష లక్ష యాభై వేలు
చిన్నపిల్లలకు గుడా ముప్పై వేలు నలభై వేలు ఓన్లీ ఎల్కేజీ నర్సరీకె అది వాళ్ళకు కేవలం మనం అలవాటు కావడం కోసం మనం స్కూల్ పంపించితే వాళ్ళు వేలకు వేలు ఫీజులు తీసుకుంటారు
హ్మ్మ్
అలా వాళ్ళకు
ఎన్ని బోషీ ఈన్ని డబ్బులు పోషి చదివిపితే వాళ్ళకి ఇప్పుడు ఒక్క జాబు కు కూడా గ ఇంతమంది పోటీ పెడతాండే జాబ్ వచ్చేది రాని గ్యారెంటీ లేదు లేదు
హ్మ్మ్
ఇట్లున్నది
పోటీ ప్రపంచం అంతా హ్మ్మ్
కొంతమందైతే అస్సలు చదవలేదు ఇందులో కూడా ఇప్పుడు ఆ
ఇచ్చే వాల్యూ గుడిస్తలేరూ ఇంట్లన
ఆ ప్రైవేట్ ది చేసుకున్నా కూడా ఇ త్తలేరు వాల్యూ గవర్నమెంట్ ది కాకుండా ప్రైవేట్ ది చేసినా కూడా అయ్యో అదేనా అయ్యో ఇదేనా అంటారు అసలు ఇ ఆర్టీసీ దాంట్లే డ్రైవర్ గా కండక్టర్ గా గీయి అన్నీ ఉన్నాయి కగాని ఏధోక్కటి కూడా ఇప్పుడు ఏమి ఎత్తనే లేరూ అస్సలు పోస్టు లు
ఏష్ణ గాని ఎంతో మంది
ఆ చేేసినా కూడా దానికి ఎంత ొమ్ ఎన్ని వేలమయంద పో ఇ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వేసినా కూడా ఎంత త మళ ఇంకా రాతానికి సిద్ధాంగా ఉన్నాలు కానా అంత మాందిలా ఒక వెయ్యి మంది రాతే ఒకరికి ఇద్దరికి వస్తుంది జాబు